తనా ఏ లేదు
బాగొత్తాంది నీ వాయిస్ అంతా బ్రేక్ బ్రేక్ అయిత తిన్న
ఏం కర్రీ ఏం చేస్తా
హాస్టల్ లోన టమోటా
ఊ
మీ హాస్టలో
ఆ
మీ హోటల్ లో ఏంది
మా ఆస్టల్ల సాంబార్
తిన్నవా
తిన్న
ఉహూ ఇంకా ఏం చేస్తున్నావ్
ఏమున్నాయి ఏమున్నా మీకు ఎగ్జామ్స్ పెట్టే కదా
పెట్టిన్లు
హాలిడేస్ ఎప్పు
మాకా చూస్డే నించలే
ఆ ఇంటికి పోతనవ మరి
పోతాను
ఎప్పుడు పోతనా అహ సేమ్ ఎప్పుడు మీకు
మాకే ఏప్రిల్ లా
ఆఓహా
మీకు
మార్క్స్ వరకు ఎప్పుడే ఉంటాయి కావచు
ఎగ్జామ్స్ రాశిల్ల మిడ్
ఆ రాసిన్నాం
మార్క్స్ చెప్పు రాసిన మిక్ మార్క్స్ చెప్పిలా
ఇంకా చ కొన్ని కొన్ని చెప్తారు కొన్ని కొన్ని చెప్తలేరు
అంటే కొన్ని కొన్ని అంటే ఎన్ని ఉన్నాయి మీకు సబ్జెక్ట్లు
మాక ఫైవ్
ఆహా ఏం కూరా
ఏం కూర తిన్న కూసుడు మంటున్నారు
స్టడీ అవరు అయిపోయిందా
ఆ అయిపోయింది మీకు అయ్యిపోయిందా ఆహా నైంతు
నైన్ థర్టీకి అయిపోయింది మాగ్ గనూక అప్పుడే మాకు క్లాసులంటాయి
ఆ అంతేగా ఆహా ఆ
ఏం చెత్తన్నావ్
ఏం ఉన్నాది ఏం లేదు
నీక్ తెలుసా మీకున్ మీకుంటాయా ఎగ్జామ్స్
ఉంటాయి మీకు ఉన్నాయా
ఆకు ఉండయ్
ఫుడ్ మన్స్ ఉంటాయా మీ హాస్టల్ లో
మ్మ్
క్యాంటిన్ ఉన్నాయా మీ హాస్టల్ లో
లేదు మాకు కన్నవి సక్కగ్ గుండదు క్యాంటీన్ ఉంటాయి మా హాస్టల్లో
అయ్యో ఏం జేస్త అన్నము మెల్లగా పెట్టాదా
పెట్టారు ఇయలా అన్నం అయిపోతావ్ వండాలే
అయ్యో అది ఎట్లా తిన్నవే
ఇగ్ వాళ్ళు తిన్నారు తిన్నారు లేకపోతే మీరు వచ్చేట్లు
అయ్యో మేడమ్ ఏమి అందా మల్లా వార్డెన్ మేడం చూస్తే
వార్డన్ మేడం వండలే అవి గ్యాస్ తిప్పొత్తలేద అంటా అన్ చప్పుడే కుకున్నది మళ్ళీ ఇప్పుడు పెట్టి మ్మ్ ఈ ఇప్పుడు పెట్టిందంట తింటానికి పోయిరు
పండు తిన్నడా
మేము తిన్నామ్ కొ ఫస్ట్ పోతాం మేము తినేకాడికి నైట్ టైమ్ లో సలన్నం ఎత్తన్నాను
చాల
ఆ ఒకసాల అన్నంగానే పెడతారు ఓ సార్ డైరెక్టర్ సారే పెట్టిడు ఇ డైరెక్టర్ మీద కంప్లీట్ ఇస్తారా
చర ననుత నార
ఇగ సలన్నమంటే ఏమంటరు సార్ నిగ
సార్ అయితేంది ఎవళైతేంది మనం ఫీజు ఫీజు గడతలేమా మీరేమన్నా
ఫీజు కట్టినా ఇగ వాళ్ళకు వాళ్ళదే ఫీజ్ మొత్తం కట్టించుకున్నారు గాని
లాస్టుటైం వచ్చిన్రు ఆ మ్ అసలు వస్తావని అ
ఒత్హాయ్
చెప్తాను మరి క్లాస్ మంచిగా
అత్తం
ఎర్గ ఇస్తున్న
చెప్పింది ఎలమ్మ చెప్ పల్లె
ఎందుకో
ఇయాల వేరే మేడం వచ్చి చూసింది చెప్పలే
మండే వస్తావా మల్లా
మ్ ఎల్లుండు వచ్చదంట
పైన బీట నుంచి కాల్ చేస్తున్నాం ఇప్పు
ఇంకా మీ ఫ్రెండ్స్ చేత్ వస్తర
ఆ
ఇంటర్ ఫ్రెండ్స్ ఇట్ట చేత్తరా
చేత్తారు
మీ చా